వినిపిస్తుందా అండి
ఆ విన్పిస్తుంది
బాగున్నరా
ఆ బానే ఉన్నా మీరు బా ఉన్నరా
ఆ బానే ఉన్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే కూర్చున్నాం ఇప్పుడైతే బాగా గాలోస్తుంది మా దగ్గర అవునా అండి
ఇక్కడా పర్షం బడింది ఉరుములు మెరుపుల తోటి ఇక బాగా వర్షం బడింది వాతావరణం చల్లగుంది
మా కాడ వర్షం బడు తలేదండి గాలొస్తుంది గాని వర్షం బడుతలేదు
ఇక్కడ రోజు వర్షమే
ఉహూ
రోజూ అరగంట గంట కోసేపు కొడుతుంది ఇక్కడ
అవునా
అ
మాకు రోజు వర్షం అచ్చినట్టే అస్సుంది వెళ్ళిపోతుంది అండి, అస్సలు కొడుతులే రెండు మూడు చినుకులు వడుతున్నయ్ పోతున్. పోతున్నాయ్
అవునా
మ్మ్ఉహ్మ్ గుట్టల ప్రాంతమాండి మీది
ఆ మొత్తం ఇక్కడ చుట్టూ గుట్టలే ఉన్నాయ్ చెట్లు బాగున్నాయి
అవునా గుట్టల పాంత్రం ఉన్నకాడ వ ర్షం బాగోస్తాదండి
ఊ ఉహ్ ఉహ్
వాతావరణం కూడా చల్లగా ఉంటదాండి
వాతావరణం కూడా ఇక్కడ చల్లగానే ఉంది వర్షం పడ్డది కదా
ఆహా తాత అచ్చిండు ఫోన్ పెట్టు తాతయ్య ఇట్లున్నారాండి మీకు తాతయ్య నానమ్మలు
మాకు మా నానమ్మ ఉంది ఉమ్మ్
తాతయ్య ఇట్లా లేరాండి
ర్రర్ తాతయ్య అమ్మమ్మ లేరు ఒక నానమ్మ ఒక్కతే ఉంది బుట్టలు బాగా దగ్గ ఉంటాయి ఇక్కడ అందుకే వర్షం ఊకే పడతాయి ఎండ కూడా బాగా కొడతాది చలికాలంలో చలి ఎక్కువనే
మ్మ్ఉహ్మ్ అవునా ప్రాంతంలో జంతువులు వస్తాయి అంటారు కదా అటున్న వస్తాయా మీకి
పాములు అవి ఇవి బానే అత్తయ్
అవునాండి పాములు వస్తాయా
ఉహ్మ్
మరి భయం కాదండి పాములు వచ్చినప్పుడు
భయం అయితది
ఉమ్మ్
కానీ మావాళ్ళు దాట్లను కాదు ఇంట్లో ఇంట్లోకాత్తే చంపేస్తారు బయట తిరిగితే వదిలేత్తారు
అవునా
ఉమ్మ్ మొన్న కొండ చిలువ పామొచ్చింది మా ఇంటి దగ్ ఆ వాకిట్లకు వచ్చింది
ఆహా
దాన్ని చూసి ఆ ఇది దాని పిల్లలాగా ఉంది బా మామూలు మీడియం సైజులోనే ఉంది
మ్మ్ఉహ్మ్
ఇక్కడా వింటి దగ్గర కాలి ప్లేస్ బాగుంది చెట్లు అవి ఇవి ఉన్నాయి కాబట్టి పాములు అవి ఇవి వత్తాయ్
అవునండి
ఇగ కామన్ నార్మల్
గుట్ట దగ్గరంటున్నారు గదా
ఆ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల
ఉమ్మ్
నాకు ఇక్కడ పల్లెటూరు కదా ఇంటి దగ్గరో బాగా ప్లేస్ ఉంటది జాగా అందులో కూరగాయలు అవి వేవి పెడతాం కదా ఆ చెట్లు ఎక్కువ ఉండి గడ్డ ఎక్కువ ఉంది
మ్మ్ హు
అవి
హ్మ్ హు
పాములు అన్నటివి తయారైత అన్నటి వచ్చి బాగా చల్లగా ఉంటాయి కదా ఇన్ని రోజులు వేడి వేడి ఉండి ఆ చెట్ల దగ్గరికి
అవునండి
ఉ చాలాగా ఉండడం వల్ల పాములోస్తున్నాయి
బయటకి వస్తాది
ఆ ఎన్ని రోజులు ఇన్ని రోజులు వేడి వేడి ఉంది కదా లోపాలు ఉన్నాయి అవి ఇప్పుడు ఈ చల్లటి వాతావరణానికి బయటికి వెళ్తాన్నాయ్ నైట్ అయితే బాగా
నైట్ కూడా
తేళ్లు కూడా వస్తాయి
అవునా మరి తెల్లంగోస్తాయ్ భయం గదండి అ
కుడతాయి కదా మనం చూడపోతే కుడుతాయి చూడ్తాయి చూస్తే ఎట్లనే చంపేయాలి నిన్న కూడా ఒక తేలి వచ్చింది బాగా పెద్ద పెద్దగుందది అది అది కుడితే మాత్రం బాగా డేంజర్ మనుషులకు
అవ్ బాగుంది ఆ అవ్నా
ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్టింగు ఇవన్నీ బాగా కనిపిస్తాయి అ
అవునా
ఓ
మీ దగ్గర
చెట్ దగ్గరున్నా కూడా కొంచెం భయం వేస్తుందండి పాములు ఇప్పుడు వర్షకాలంలో మా దగ్గరంతా ఏమి ఉండవండి చెట్లు అన్ని ఇండ్లే ఉంటాయి అన్ని ఇండ్లే ఉంటాయండి మా దగ్గ ఇ
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇంత ముందు వినిపయట్లేదు ఆ వినిపిస్తుంది ఇప్పుడు హలో
సిగ్నల్ ఇట్లా కట్ అయితుంది మండి మా దగ్గర గాలి వస్తుంది బాగా
అవునా మేము మంచినే ఇక మాకు వర్షం పడడం అయిపోయింది వినిపిస్ వినిపిస్తుంది గాని మధ్య మధ్యలో వాయిస్ కట్ అవుతుంది అ
హలో అదే మాకు గాలి వస్తుంది అందుకే మధ్య మధ్యలో సిగ్నల్ కట్ అయితుంది అవుతుందండి